ఏం చేత్తన్నారు
ఏం చేయట్లా ఖాళీ యే
ఖాళీ ఏ నా
హో తి తిని అటు పోయి అరగాలిగా కొద్దిగా మరి తిన్నది
అంతే అంటవా
అరే అటుపోయి ఒక రౌండ్ వేసి వచ్చి
అదనా అది ఇ మ రచన
ఏదో కొది కరిగింది బానుగారు చాయ్ ఇప్పిత్తే చాయ్ తాగి వచ్చిన చా బాను గాడు చాయ్ ఇప్పిత్తే
ఈ అవి ఇప్పుడు చాయ్ వాన పడ్డప్పుడు తాగలరా చాయ్ ఎప్పుడు పడతే అప్పుడు తాగుతారా రా చాయ్
హ్మ్ ఈడట్టా బెటరు మనం ఎవర్నో ఒకర్ని ఇ ఇ ఇటోత్తే తాగటమే
హ్మ్ చెడయే రా అంటనేమో నాకు చెడయవు
ఏ వాలి బతిమిలాడి బతిమిలాడి ఇప్పిచింట్రా అది కూడా ఎందు కంటే అరే తాగింది ఏయ్ కర్రీ తో బాగా తిన్నా చా రసం బాలా ఆ అరే ఏం బాగా లేదులేగాని పెరుగు వేసుకోని తిన్నా అంతే ఇక నోరంతా అంతా పాన్ ఓ అది కూడా ఒక తోట
ఆహా ఇంకేమ్ మాకు పెరుగు పెడితన్నావా నిజం చెప్ చెప్తున్న పెరుగు పెడతే మాత్రం బ్బా ఘోరంగా తింటారా నేనైతే మంచి పెరుగుతోని తింటాం మంచి ఆరాం సేవంట
రోజు కూడా ఇయ్యాలా ఏదో కొద్ది చక్కగా ఉంది రోజు పైన నీళ్లు కింద పెరుగు
అని లాస్ట్ పోసుకోవాలిరా లాస్ట్ పోసుకున్నప్పుడే చిక్కాగ ఉంటది పోసుకుంటే లాస్ట్ కన్నా పోసుకోవాలి ఫస్ట్ అన్నా పోసుకోవాలి
అట్ అంతేలే రా అంతే ఇగ ఎంత చెప్పినా అంతే మరి
అంతే అంటావా ఏలే ఇగ మధ్యాహ్నం అన్నం తినలే గదా సాయంత్రం కాగానే ఘోరంగా ఆకలి అవుతుంది రాంగనే అన్నం తిన్న అన్నమ్ తిన్నంగా దోస్త్ గాడేమో పానీపూరి కిందికి రమ్మన్నాడు ఇట్రా ఈడికిపోయొద్దామంటే వచ్చినా వాడు పానీపూరి ని పట్టురా ఆకలైతుంది ఇప్పుడు ఏం తినలేదంటే వాడే పానీపూరు తీసుకున్నాడు ఇద్దరు తిన్నాం మళ్ళా పైకి వచ్చినా ఇప్పుడు అన్నం తింటే తినబుద్ధి కాలే ఒక రెండు మూడు ముద్దలు తిన్నా ఆ పాడేసిన
హ్మ్
ఇంకేం చేయాల్న అర్థమ్ కావట్లేదు ఇక
నేను కొద్దిగా తిన్ని ఇగ అలా బయటకి పోయి చాయ్ తాగి వచ్చినాం
ఎట్లుంది మరి ఆడంత హాస్టల్ ఇట్ల అంతా ఓకే నా
అంతే ఏదో ఉందిరా ఏదా హాస్టల్ ఏ ఆ హాస్టల్ అంటే హాస్టల్ బ్రిలియంటోళ్లు సంవత్సరం ఎట్లున్నారు అర్థం కావట్లా?
ఎక్కడ
ఈ హస్టల్లో
ఆ హాస్టల్లో నా
ఆ
అంటే అప్పుడు ఎట్లుండేదో మరి అంటే ఫుడ్ అంత అప్పుడు బాగా అంటే గుర్తుపెట్టుకో ఎప్పుడైనా చేంజ్ అయ్యే కొద్ది ఇప్పుడు బ్రిలియంట్ వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు మాట్లాడే విధానం అది ఫీజు అంత కట్టిండవచ్చు. వాళ్ళు బరాబర్ పెట్టవచ్చు. ఇప్పుడు మీరు కొత్తోళ్లు కదా మీకు ఎట్లా పెట్టినా నడుత్తుంది.
అట్లుందేందిరా బ్రో వస్తుందేంది వాళ్ళు బాగానే వచ్చినోళ్ళు అందరూ చూత్తాం అంటారు. నీలాంటి వాళ్లు వచ్చి పోతుంటే బాగానే మాట్లాడుతారు. మరి ఏదన్నా క్లోజ్ కదా
ఇప్పుడు మీ దాంట్లో బ్రిలియంటోళ్లు గాని ఉన్నారా?
యాడో ఒకడున్నాడు మొన్నటిదాకా ఉంటే ఇవాళ షిఫ్ట్ చేశారు.
ఆహా
షిఫ్ట్ చేసి అటు వేరే హాస్టల్లో పంపారు.
వేరే హాస్టల్లో కా
మ్
ఇయా ఇక్కడ అంతా కొత్త కొత్త హాస్టల్ కడుతున్నారు.
మొన్న ఒకటి ఓపెన్ అయింది గా అభిలాష్ హాస్టల్.
అభిలాష్ హాస్టల్ ఎక్కడ?
దేశ్ ముఖిలో
నాకు తెలవదు రా
ఓపెన్ అయింది. వాడు లోకల్ బన్ని అంటాడుగా
లోకల్ బన్నియా?
ఆ
ఆ తెలుసు
వాడా, వాడా ఓపెన్ చేశాడు హాస్టల్. వాళ్ళన్న పేరు పెట్టిండు అభిలాష్ అని
కర్రి గా ఉంటాడు ఆడేగా లోకల్ బన్ని.
మ్
ఆడ హాస్టల్లో ఓపెన్ చేసిండా?
మ్
ఎవర్ని
ఓపన్ చేసిండు వాళ్ళ అన్న పేరు పెట్టిండు. స్టోరీలు పెడితే చూసిన యా
ఆహా, ఏమో మరి నేను చూడలే ఇంకా నువ్వు మరి తెలుసుకోవాలా హాస్టల్ ఎక్కన్నో
మ్ మండి కి పోవాల ఆ రోజు
ఆ
మండి కి
ఆ మండికి
మండికి పోవాల ఒక రోజు
పోదాం. దాందేముంది ఎంత ఉంటుంది మండి.
ఎంత ఉంటది ఎయిట్ పీస్ టూ ఫార్టీ.
మండియా
ఆ
హమ్
బకెట్ రెడ్ బకెట్ వన్ ఫార్టీ ఆ వన్ సిక్స్టీ ఉంది
మండియే బెటర్
హమ్
నేను కూడా ఇంతవరకు ఎప్పుడు తినలే మండి పోవాలే
తెద్దం తెద్దం అనుకుంటున్న ఒకడు ఐదు వందలు ఇయ్యాలి ఇయట్ల వాడు డబ్బులు ఇత్తే నీఆవ్వ మాండి కి పోదామని చుత్తన
ఆహా
మ్
పోదాం ఒక రోజు మండి కి
మ్ మరి ఇరవై ఐదు ఎగ్జామ్స్ అయిపోతాయిగా ఇరవై నాలుగు
ఆ అయిపోతయి
ఇరవై ఐదు అన్ని లగేజ్ చదురుకోవటమేన ఇగ
లగేజ్ అంటే నాది ఏం లేదు ఓన్లీ బట్టలు ఒక్కటే ఉన్నాయి
అయ్యే బట్లో గిట్లో అన్ని
ఆ అన్ని చదురుకునుడే
మ్ హు నేను నేను రాను మరి ఖమ్మం
ఎందుకు ఎటు పోతవ్
నేను ఇక్కడ నా అమ్మొల్ల కాడి పోయి సికింద్రాబాద్ దాక వత్త
మ్
ఆడి నుంచి మ నా మా నాన్న రమ్మంట ఆడి ఆడిపోయి మా నాన్న నేను ఖమ్మం వత్త త మా నాన్న వత్తడంట
ఖమ్మం పోతరు కదా ఎట్లాగైతే మీరు
ఆ రోజు ఆ రోజు పోము
అదే ఆ రోజు పొకపోతే ఏందిరా ఖమ్మం అయితే పోతారు కదా ఆ అట్లా చెప్పు మరి అట్లా అంటే మనం చెప్పేది ఇను
మ్
హలో
ఆ చెప్పు
ట్వంటీ ఫోర్ కి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా
ఆ
మార్నింగే బస్ కి పోదాం
ఆ మరిప్పుడాడికి
సికింద్రాబాద్
ఆ మరి సికింద్రాబాద్ కైతే మార్నింగే
ఆ పోదాం పోయినాంక కాజీపేటకి ఏదన్నా గంత పొద్దుగాల ట్రైన్లు ఉంటయా
ఎందుకి కాచిపేటను ఏ ఏడున్న ఏడున్నరకో ఎన్నింటికో ఉంటది ట్రైన్
ఈ మార్నింగ్ సెవెన్ తర్టీకేనా
ఆగు నేను చూసి చెబుతా
మార్ ఆ మార్నింగ్ సెవెన్ థర్టీ కాదు కాన్ నే ఇప్పుడు ఎక్కువేళ మనం ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ కి అట్లా పోయినా మనకు ఒక టెన్ థర్టీ లెవెన్ కి అట్లా ట్రైన్ ఉన్నా పోవచ్చు
సూ చౌతులే
ఆ ఎందుకంటే ఇగ కాజీపేటల అన్నవాళ్ళు న్నారు ఆడ దిగి రూమ్ లో ఒక ఒక రోజు ఉంటా ఒక రోజు ఉండి తెల్లాలి సాయంత్రం ఎక్కుతా
ఉమ్ అంటే నే నేను మన కమ్మం పోయి హాస్పిటల్ పో చెయ్యి నత్తదన చేయి చూపెట్టుకొని
ఆ
ఉమ్ ఏ ఏందో చూసి దాని పరిస్థితిదేందో
కనుకొని వత్తవా
ఇక దానిగా దాని సే కనుక్కకోని ఆ తర్వాతకి చిన్నగా జాతి
సరే సరే కానీ కొంచం తొందరాగ పెట్టేలా చూద్దాం
తొందర బోటమే ఫస్ట్ బాటమే
హా
ఫస్ట్ కి రెండు కి పోటమే చవితా ఫస్ట్ చవితా రెండు పోతాన్నా రెండు గాని ఫస్ట్ పోతనిగా థర్టీ చదుతా నాకా ఏడకొద్దు హైదరాబాద్
ఆ
హైదరాబాద్ రావాలి హైదరావాద్ లో ట్రైన్ ఎక్కేయి
సరే హైదరాబాద్ కే వద్దాం రా
ఉమ్ అదే మరి అందుకే నువ్వు ముందు జవితా అంటానా అదే రోజు అంటే నేన్ చోపుత రా ట్రైన్ టికెట్స్యి బుక్ చేసా అని చోపుత
ఆ
బుక్ చేసేటప్పుడు చోపుత ఉమ్ అప్పుడు చ రెండా ఫస్ట్ అనేది ప తెలిసింది ఆ రోజు చోపుత ఉమ్ ఆ రోజు చెప్తే ట్రైను ఎక్కి ట్వంటీ ఫోర్ ఢిల్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ నుంచి మళ్ళీ పంజాబ్ వ అంతే
అంటే వన్ అండ్ హాఫ్ డే నా
ఉమ్ మొత్తం వన్ అండ్ హాఫ్ డే
త్రీ డేస్ అయితట్టు ఉందిగా పోయ్ పోయి రావాలంటే
ఆ త్రీ డేస్
కానీ మంచిగా ఎంజాయ్ చేయ్యాల వెబ్ ట్రెయిన్ లో పోయేటప్పుడు ఇట్ల
అంతే మా ఓహ్ స్లీ స్లీపర్ది స్లీపరా లేకపోతే చేరుసా
ఏంటి
అదే బుకింగ్
మనకేం అంత ఎక్కువ బడ్జెట్ వద్దు నార్మల్ తక్కువ బడ్జెట్ లోనే చూస్
ఏ సెవెన్ హండ్రెడ్ టికేటు
నార్మల్ దా
అట్ట అంత అదే అయే మరి బుకింగ్ టికెట్స్
ముహు
ఆ
అంటే పడుకోవచ్చా మనం మళ్ళగానీ
ఆ
ఆహా మంచినే ఉంది
ఏసి ఏసి
ఏసి ఆ ఏసి అయితే డోర్స్ ఓపెన్ ఉండవు కదరా
ఏ కాటన్ తీసి చూసుకోవచ్చు వైబు
ఏ గట్లగాదు గట్లుండద్దు నేననేది ఎట్ల కిటికీలకెళ్ళి చూస్తే అంత క్లియర్ గా కనబడాల్ లైక్ కాటన్
అట్టంటే చాలా అట్టంటే మనకి జనరల్ అయితే అయితే కష్టం పోలెం జనరల్ లో అయితేనే ఆ ఎందుకంటే నీ వీళ్ళు గుట్కా తిని పాన్లు గీన్లు అన్ని తినేది వాళ్ళు గలీజ్ గలీజ్ ఉంటాయ్ జనరల్ టూ డే వన్ అండ్ హాఫ్ డే అంటే తట్టుకోలేము కూడా
అ అంతే అంటావ్
మరొ గలీజ్ ఉండదు వన్ అండ్ ఆఫ్ డే అదే ఏసి అయితే షూట్ వైబ్ మంచిగుంటే
అంతేలే అదిగాని కరెక్టే గాని పోయేటప్పుడు వ్యూ ఎంజాయ్ చెయాల ప్రగది అంటే వీడియోలు తీసుకోనికైనా దేనికి గయినా ఫోన్ బయటకి పోవాల గదా కొంచెం
పో వదిలే అట్టటాంటే ఇగ ఢిల్లీ కి పోయాక ఢిల్లీ కాడ ఫోటోలు దిగి స్టోరీ పెట్టుకో అట్టా
స్టోరీలు గీరిలు ఏం పెట్టాలె గాని అట్లా ఫోటోలు ఉండాల కదా
ఇండియన్ గేట్ ఇండియన్ గేట్ కాడికి పో ఆడికి
పోదమా
పొడమే
ఇండియన్ గేట్ అంటే మన బార్డరా
ఆహా మన ఇండియా గేట్ మరి ము
ఆహా సెట్ అయితే అక్కడ అంతా ఓకే అయితే
తిరగచ్చు సెట్ సె సెట్ అయితే తిరుగుతాం ఇక బీటెక్ అంటే ఎగ్జామ్స్ అవన్నీ సెకండరీ ఇంకా
ఆ ఈ బీటెక్ పక్కకు పెట్టు అక్కడ ఒకవేళ సెట్ అయితే మాత్రం నువ్వు మీ అన్న నేను మంచి అన్ని అన్ని తిరిగి రావచ్చు ఢిల్లీలా
సెట్ అయినా కాకపోయినా అతి సెట్ కాకపోయినా వడిషా
ఆ
అక్కడ సెట్ కాపోయినా ఒడిషా ఉంది
అంతే అంటావా
ఆ ఒడిశాలో కూడా ఉన్నాయ్ జాబు
ఆహా
రెండు జాబులు ఉన్నాయి రెండిటి పోవచ్చు ఇప్పుడు
ఇంకేంది ఎట్లయినా ఏంటే
ఉమ్ అది పర్మినెంట్ ఇది పర్మినెంట్ అది ఒడిశాది
ఆ సరేరా ఉంటున్నా ఓకే